హలో
హలో ఆ విన్పడుతుందా
విన్పిస్తుంది విన్పిస్తుంది
ఆ ఏం చెయ్యట్లేదు
ఉమ్ బోన్ చేసావా
చేశా న్ నువ్వు చేసావ
ఉ అయిపోయింది ఇవాల్ కొంచెం లేటుగా తిన్నాను
ఉమ్ అవునా ఇప్పుడ ఇప్పుడ్తేసావా హయ్ ఎండగా ఉంటుందిగా ఇంకా మధ్యాహ్నం పొడి పడుకోవాలి కాసేపు
అవును అసలు ఉమ్మదం వేస్తుంది బాగ ఎండ
ఉమ్ టెంపరేచర్ కూడా బాగ చూపిస్తుంది
చూపిస్తుంది ఉమ్ ఇంకేంటి సంగతులు
ఏమున్నాయి బాబోచ్చాడ భోజనానికి
ఆ లేదు పొద్దున్నే క్యారేజ్ పట్టేసాగా
అవునా
ఉమ్ ఇంగ
ఉమ్ మా అమ్మాయి కూడా క్యారేజ్ పెట్టేస్తా పొద్దున్నే
ఉమ్ ఇంక మా చుట్టాల అబ్బాయికి పెళ్ళ ను కుంటున్నారు ఈ నెల్లో నేర్చితార్ధం ఆ
పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టున్నావయితే
ఆ మనకే ఉంటదులే వాళ్ళళ్ళే చూసుకుంటారు మనం వెళ్ళి హడావిడి చేయటమే పెల్లిలో కొత్త చీరలు కట్టుకొని
అంటా హడావిడి
అంతే మనం ఆ టైమ్కి వెళ్ళి వచ్చేయ్టమే
ఊళ్లో నేనా పెళ్ళి
ఉల్లోనే
అవునా
ఉమ్ అ ఇంకా వద్చ్చే నెల పెళ్లి ఈ నెల ఏమో నిచ్చితార్ధం ఏంటో ఓడిగంట పెళ్ళికొడుకుని చేయటం అంట సంగీత్ అంతా హల్ ది అంటా చాలా చాలా చెప్తున్నారు ప్రోగ్రామ్స్
అయన్ని ఊళ్ళోనే చేస్తారా గుంటూరు లానే
ఆ ఇంటి ఇంటి దగ్గరే
ఆ ఇద్దరిది గుంటూరేనా పెళ్ళకొడుకు పెళ్లికూతురిది
ఆ ఇద్దర్ది గుంటూరే ఉమ్ ఇకా ముడుఘంటా మూడు రోజుల ముందు కొడుకు ఒక రోజు పెళ్లి కొడుకుని చేయటం ఒకరోజేమో హల్దీ సంగీత్ అంట
ఇప్పుడు ఇటుపక్క కూడా బాగా చేస్తున్నారు హల్దీ సంగీతని ఇంత ముందు నార్త్ లోనే చేసేవాళ్ళు ఈయన్ని
ఉమ్ ఆ కల్చరీటు వచ్చేసింది ఆ ఇప్పుడు అయ్యో ఒక అదన లు మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకి
అవునవును ఇక్కడ కూడా చేస్తున్నారు పల్లెటూళ్ళ అనలేదు సిటీ అనిలేదు బాగా చేస్తున్నా
అ ఇది వరకు మన టైం ల ఇప్పుడైతే పెళ్లి కూతుర్ని చేసేవాళ్ళు పెళ్లి చేసేవాళ్ళు అయిపోయింది కథం
అవునవును ఇప్పుడు అబ్బో అయే ఉన్నాయి చాలా ఫంక్షన్లు పెళ్ళికి ముందే
ఐదు రోజులు పెళ్ళంట ఊ పెళ్ళికూతురు తరుపునుకో ఒక రోజు పెళ్ళికూతుర్ని చేయటం రెండో రోజు ఏమో హల్దీ అంట
ఆ
మూడో రోజేమో సంగీత్ అంట
ఆ సంగీత అంటే ఇంకా డ్యాన్సులు ఏసి పాటలు పాడతారా
ఆ ఆ రోజు సాయంత్రం ఏమో మెహిందీ అంట
అబ్బో ఉమ్
ఆ తర్వాత పెళ్లి ఆ అసలు బలే చేసుకుంటున్నారు ఇప్పుడు పెళ్లిళ్లు
ఊ
ఇంక పెళ్ళికొడుకు వాళ్ళకి ఏమంటాయి మాహా అయితే ఒడుగుంటే ఒడుగు చేసుకుంటారు
ఆ ఒడుగంటే ఏం చేస్తార
ఒడుగా జంద్యం వేస్తారు అంకా ఆ జంద్యం వేస్తారు ఇంకా పెళ్ళికూతురు తరుపున అన్నయ్య గాని తమ్ముడు గాని వచ్చి ఆ రా బావ మా చెల్లిని పెళ్లి చేసుకో అని అడుగుతాడు ఊ అది ఇంకా ఈయనేమో గొడుగును చెంబు పట్టుకని నేను కాసికి వెళ్ళిపోతా
అని చెప్తాడా ఆ బామ్మర్ది బతిమలాడతాడా
ఆ బామ్మర్ది బ్రతిమిలాడి తీసుకొని వెళ్తాడు అది
మా అక్కను పెళ్లి చే అక్కను పెళ్లి చేసుకో అంటాడా ఇంతకు ముందు అది కూడా పెళ్ళిళ్ళలోనే చేసేవాళ్ళు కదా
అవును ఇప్పుడు అసలు మాకు కూడా పెళ్లిళ్ల్లోనే వీళ్ళే ఏంటో కొత్తగా పెట్టుకున్నారు విడిగా
ఆహా ఊ
అది ఇంకేంటి సంగతి బట్టలు కొనుక్కోవాలి పెళ్లికి కొనుక్కోవాలి
పెళ్ళి షాపింగ్ చేయాలా ఉ ఏం చీరలు కొనుకుంటావ్
వస్తున్నాయిగా కొత్త కొత్తగా ఇప్పుడు ఆన్లైన్ లో తక్కువలోనే దొరుకుతుంది
ఉ అవును ఆన్లైన్ వచ్చాక జనాలుందరూ అట్లానే కొంటున్నారు
అవును అనుకుంటాం కానీ క్లాత్ డిఫరెన్స్ ఉంటది కొంచెం ఆ కొంచెం తేడా ఉంటుంది
మిక్సింగ్ వస్తుంది అవును అవును డూప్లికేటే వస్తు రెండు వందలు
ఉమ్ ఇంక అంతేని బయటే కొను క్కుందాంలే అనుకుంటున్నా మళ్ళ ఏమో ఇలా కొనుక్కుందాం అనుకుంటున్నా చూడాలి టైం ఉందిగా వచ్చె నేలగా ముందు పండగ వెళ్ళిపోతే
పట్టు చీరాల ఆ అవును పట్టు చీరలయన్ని అంటే ఇంకా షాపులకేళ్ళే కొనుక్కోవాలి ఆన్లైన్ లో అయితే ఇంకా ఈ మోసపోతాం క్లాత్ మంచిగా రావట్లా ఉ క్లాత్ మంచిగా రావట్లేదు
రావట్లేదు
ఉ
అంత ఓపిగా తిరిగి కొనుకోవాలి
అవును
ఉ
అవును
గో మరి
ఇళ్ళల్లో బిగుసుకుపోతరనమాట ఇంకా
డి వాయిస్ బ్రేక్ అవుతు ఉంది మధ్యలో
మళ్ళీ పోవాలి
ఉమ్ అవునా పనోలను పెట్టి చేయిస్తావా
పండగ అయ్యి
హలో ఆ ఇప్పుడినిపిస్తుంది ఉ పనా నువ్వే చేసుకుంటావా పనోలు రా వట్లేదా ఏం పనికి
కొంచెం కొంచెం కొంచెం హాలో
ఆ హాలో కట్ అవుతుంది వాయిసు
ఉ అంత సినిమా లేదు రోజు కొంచెం కొంచెం నేనే చేసుకుంటా ఆ ఒక్కరూ వం
నువ్వే చేసుకుంటావు
ఆ
ఆ అవును వచ్చిన చాలా అడుగుతున్నారు ఇప్పుడు పనోళ్ళసలు
ఆ లాగులాగ
హుం అవును
ఇచ్చుకుంటాం కో
ఉమ్ రోజుకో గది సర్దుకుంటే సరిపోది
స అ
హాలో హాలో వాయిస్ బ్రేక్ అవుతుంది హలో హలో
హుమ్మ్ కాదను కూన్న
ఆ అవును కొంచెం వినపడుతుంది వాయిస్ బ్రేక్ అవుతుంది వైఫై అన్న ఆన్ చేసుందా నిది హలో హలో హలో హలో హలో హలో హలో హలో ఆ హలో వైఫై ఎన్న ఆన్ చేసావా
లేదురా లేదు లేదు లేదమ్మా ఎకున్న మరి అదే నెట్ సరిగ్గలేదేమో
హు వాయిస్ కటై పోతుంది మధ్య మధ్యలో ఇంకేమున్నాయ్ ఇంకా
ఎం కూరా
అదే వంకాయ్ కుర వండను వంకాయ టమాటే కదూ పెరుగుతాగను పెస హు నువ్ కూడా వంకాయ కురే వండావా ఆహ గుతొంకాయ్ మాది వంకాయ్ టమాటా ఉందండి హుమ్మ్ ఏమేమి మసాలాలేసావ్ గుతోంకాయాలో
గుతోంకాయలోనా చాలా ఎసా ఒక ఉల్లిపాయి ఆ ఒక ఉల్లిపాయి పచ్చిమిరపకాయి టమాటా మిక్సీ చేస్తా ఫస్ట్
అవునా హు
అల్లం వెల్లుల్లి పేస్టు
ఏండు కొబ్బరి
ఆ వెండి కొబ్బరి వేరుసేనగ గుళ్ళు
అవునా హు
హుమ్మ్
జీడిపప్పు కూడా ఎత్తర వంకాయ కురలో హు నువ్వులు
ఆ రెండు ఎదురు పలుకులు హు నువ్వులు రెండు పలుకులు
చెనక్కయ్ పప్పులేయ్యవా
ప్పులు కూడా
చెనక్కయ్ పప్పులు కూడానా ఈసారి నేను ట్రై చెయ్యాలి అట్లా
అస్సలు ఇవాళ చాలా బాగుందంట కూర మా అబ్బాయి మామ్మాయి ఇద్దరు హుమ్మ్ చాలా బాగుందంట ఇద్దరు బాగుంది అన్నారు పడకపోతే టిఫన్లోద్దు హుమ్మ్ పొద్దున్న టిఫిన్ లోకి అదే తిన్నారు
ఆహ
కూడా అదే ఏసా
అవునా హు నాకైతే అంతే తె టర్థానబ
ను ఇంకా ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ మీరు అన్నం తింటారా టిఫిన్ తింటారా
మేమా అన్నమే తింటం
ఉ మేం టిఫిన్,
టిఫిన్ నా ఏ టిఫిన్ లు వండుకుంటారేమో ఈవినింగ్ టైమ్,
అంటే ఏదుంటే అది ఇడ్లీ ఉంటాయి, ఇడ్లీ దోశ ఉంటే దోశ,
ఆహా ఉ ఆహా సరే సరే అయితే మరి ఇంకా ఉండన్న,
ఆ మరి ఆ మరి
ఊ చెప్పు
చపాతీలోకి ఏ కూరలు బాగుంటాయి.
ఏం బాగుంటాయి సరేలే అయితే ఉ ఉంటాను మళ్ళీ చెప్తానుగా ఈ సారి చూసినపుడు, మళ్ళీ ఇంకో వేరే ఫోన్ వస్తుంది, బై
ఆ బాయ్